హలో గుడ్ ఈవినింగ్ సర్ బావున్నారా
బావున్నామండీ మీరెలా ఉన్నారండి
ఔనండి చాలా బావున్నామండి
ఏం జేస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడు పిల్లలొస్తారు పిల్లల్ కోసం వెయిటింగ్ చేస్తున్నా
ఆహా మీ పిల్లలూ మీర్ పొయ్ తెస్తరా లేదా వాళ్ తెస్తరండీ
లేదండి మాకు స్కూల్ దగ్గర్లోనే ఉందీ ఆ బ్యాగ్స్ చాలా బరువు ఉంటాయండి మేమే వెళ్ళి తెచ్చుకుంటాం అండి
ఎన్నింటిక్ అండీ బడి మరి చుట్టీ ఆ ఇంకా చాలా ఉందండి
ఔనండి వెళ్ళేసి నేనన్నా మా సార్ అన్నా తెస్తరు
ఆహా మీరు సార్ ఏం జేస్తరండీ ఇక్కన్నేనా లోక్
లేదండి మ సార్ బిజినెస్ జేస్తారండి మాకూ ఓన్ షాప్ ఉందండి
ఆహా
మాకూ క్లాస్ సెంటర్ ఉందండి జారా కలక్షన్ అని ఎప్పుడైనా రండి గదండి చూడండి
మంచిదండి మరి మీ షాప్ సార్ షాప్ వత్తి ఎవర్ తెస్తార్ అండి పిల్లగా
ఆ మా సార్ ఓన్ బిజినెస్ చేస్తారండి
హ హా ఆప్
తన్నే ఓనర్ షాప్ లో
వర్కర్ ఫీచర్
ఔనండి త్రీ వర్స్ వర్కర్స్ ఉన్నారు మ షాప్ లో చూడండి ఎప్పుడైనా మంచిర్యాల్ వచ్చినప్పుడు స్టేషన్ కి దగ్గర్లోనే ఉంది మా షాప్
ఏడ అండీ ఆహా ఆ హా
మంచిర్యాల్ స్టేషన్ దిగంగనే ఇట్లా స్టేట్ వెళ్ తే పెద్ద బోడ్ ఉంటదండి జారా కలక్షన్ అని
అరే నిన్న నెప్ పొయ్ వచ్చానండి
అరే మీట్ కావద్దా అండి కాల్ చేస్తే నేను మీట్ అవుతుండే కదా
అవునండి మీరు నిన్న నాకు
చాలా వెరైటీస్ ఉన్నాయండి మా షాప్ లో ఇప్పుడైతే ఆఫర్స్ కూడా పెట్టానండి
అవునండి అదే మీరు నాకు కాల్ కూడా చేశారు కాకపోతే నేను కొద్దిగా వేరే ఆఫీస్ వర్క్ మీద పోయినా అండి అలాని కాల్ కూడా లిఫ్ట్ చేయ
చాలా ఆపర్స్ ఉన్నాయండి అన్ని ఉన్నాయి ఫుట్వేర్స్ ఉన్నాయ్ బాయ్స్ ఉన్నాయి గర్ల్స్ ఉన్నాయి మాది చాలా పెద్ద షాప్ కదా మళ్ళా పక్కనే జ్యువెలరీ షాప్ కూడా అది కూడా మాదేనండి
ఆహా చాలా మంచిగా ఉన్నాయండి మీ బిజినెస్
అవునండి మా బిజినెస్ ఇప్పుడైతే దేవుని దయ వల్ల చాలా బాగా నడుస్తుందండి గిరాకి కూడా చాలా బాగుందండి కస్టమర్స్ తోటి చాలా హ్యాపీగా ఉన్నానండి ఇప్పుడైతే కొత్త స్టాక్ కూడా వచ్చేసింది ఆఫర్స్ కూడా పెట్టాను
ఓహో అలా ఇప్పుడేం ఆఫర్స్ అండి
ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయండి ఆషాడమని
ఆహా
ఇప్పుడు అందరు పెట్ట పెట్టారు మనం పెట్టకుంటే ఎలా ఉంటది
అవునండి ఇప్పుడు ఆషాడం ఆఫర్స్ ఉంటాయి గా బోనాల అవి
హుమ్ ఇప్పుడు బై వన్ గెట్ వన్ పెట్టాను
ఆహా
ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పెట్టాను మొన్నటి వరకు చాలా సేల్ అయినాయి చాలా రిస్ రెస్పాన్స్ వచ్చాయి అవునండి
మరి దానికి ఎలా ఉంటాయండి మీకు మార్కెటు దాన్ని బట్టి డివైడ్ చేస్తారా లేదా ఎలా అది
మాకు అది మాకు చాలా ఉంటదండి ఇప్పుడు మనం ఇప్పుడు నేను లోపలిది చెప్తున్నాను అందరికి చెప్పాను ఇప్పుడు నేను ఒక ట్వంటీ రూపీస్ ది క్లాత్ క్లాత్ కొన్నాను అనుకోండి హోల్సే లో నాకు సెవెంటీ ఎయిటీ వరకు వచ్చేస్తాయండి
అవునా అండి
క్లాత్ లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి
ఓహో చాలా మంచిగా ఉన్నదండి అ బిజినెస్ పరిది
అవునండి మాకు ఇప్పుడైతే మేం షాప్ పెట్టి ఎయిట్ ఇయర్స్ అవుతుందండి
కానీ మీరు మెటీరియల్ అవి
మేము అక్కడ సూరత్ నుంచి తెస్తామండి గుజరాత్ సూరత్ మా వారు ఆర్డర్ అంటే వెళ్ళి సెలెక్ట్ చేసి ఆర్డర్ ఇచ్చేస్తే అదే ట్రాన్స్ ట్రాన్స్లేషన్ చేస్తాము దాంట్లో వచ్చేస్తదండి
ఆహా కాకపోతే ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఇంతకు ముందు మా ఫ్రెండ్ చెప్పిందండి సూరజ్ లో చాలా వర్షాలు ఉన్నాయి అవి ఏంటంటే మనం మొత్తం సగం సగం మునిగి పోయాయి మొ మొత్తం ఎక్కడి
ఏ అలా ఏం లేదండి మేం రీసెంట్ గా మొన్న ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వెళ్ళొచ్చామండి అలా అయితే ఏం లేదండి మీకు ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
మా ఫ్రెండ్ అదే ఇప్పుడే జస్ట్ ఇంతకు ముందు చెప్పింది
నాతో
అవునండి అదైతే తెలుసండి చాలా బాగుంటాయి ఆడ బాగా చాలా మంది పోయి తెసుకుంటది క్లాత్ అయితే దా స్పెషల్ అక్కడ అవునండి క్లాత్ స్పెషల్ గా అండి సూరజ్
అవునండి మొత్తం క్లాత్ ది ఒక ఏరియా ఉంటదండి అది మొత్తం అక్కడ క్లాత్ ది
ఆహా ఐడియా ఉందా అండి మీరు కూడా వెళ్ళార సూరత్
అవునండి చాలా సార్లు వెళ్ళాను ఇప్పుడు మనకు అది దాంట్లో ఇస్తున్నారు కదా మా హస్బెండ్ ఒక అక్కడ ఎళ్ళీ సెలక్షన్ చేసేసి వచ్చేస్తారు వచ్చిన టూ త్రీ డేస్ కి మనకు కొరియర్ అనేది ఇంటికి పంపించా ఇంటికి పంపయడం జరుగుతుంది దానికి మణ పడుంది పస్తుదండి
ఆహా
ఐన మాకైతె చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇప్పుడు మాకు షాప్ పెట్టడం వల్ల మేము చాలా అయిపోయామండి మేము షాప్ పెట్టి కూడా ఎయిట్ ఇయర్స్ అవుతుందండి చాలా బాగా నడుస్తుంది
మంచిగానే కాండి మరి ఎయిట్ ఇయర్స్ అంటె అంటే మంచిగానే అయి ఎప్పుడుండి ఇప్పుడు చూడండి
టూ ఇయర్స్ అవుతుంది
ఆహా
మ్ అంటే అన్ని గ్యారెంటీ ఐటెమ్స్ ఉంటాయండి గ్యారంటీ అయి టమ్స్ ఉన్నాయండి మొత్తం కలర్పోవండి మా దగ్గర తీసుకున్నయి వస్తువులు
ఆ హా ఏమన్నా ఉంటాయాండి దాని గురించి సర్టిఫికెట్స్ అవి ఏమన
ఏం లేదండి నేను ఓన్గా ఓపెన్ చేసాను
ఉటాయి కాదండి వన్ గ్రామ్ గోల్డ్ అలా ఉంటాయి చూడండి దాని లెక్క ఏమనా ఇప్పుడు మీరు చెప్తున్నారు గా కలర్స్ పోవు మాయి అవి అట్లు ఉంటాయి ఇట్లుంటాయి వాష్ ఆని దానికి విత్ ఎవిడెన్స్ ఏమి ఉంటదండి
సిజర్ ని అమ్ముతానండి సిజర్ లో
కాదండి ఇప్పుడు మీరు చెప్పారు కదా దానికి మీ మీరు మాటకి మనం ఒక నమ్మడం అంటే ఎలా చేయాలి దాని మీద
ఆహా నేను వ్యారంటీ ఇస్తానండి నా దగ్గర వ్యారంటీ కార్డ్స్ ఉన్నాయి కదా
ఆ నేను అదే అంటున్నాగా ఇప్పుడు ఏదైతే ప్రోడక్ట్ ఉంటది ఆ ప్రొడక్ట్ ఇది సర్టిఫికేట్స్
ఉన్నాయండి వారంటీ కార్డ్స్ ఉన్నాయి కదా నా దగ్గర అవి ఇస్తానండి వన్ ఇయర్ గ్యారంటీ ఇ స్తాను వన్ ఇయర్ లోపు మీకు ఒకవేళ కలారిపోయేది ఉంటే మీరు నాకు రిటర్న్ ఇవ్వ ఇవ్వచ్చు మీరు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ లో కూడా ఏందండి
ఇప్పుడు ఏదైనా వస్తువుది కలర్ షేడ్ అయినా కలర్ పోవడం అ అసవంటి జరిగినప్పుడు డైరెక్ట్ పీస్ టు పీస్ రి ప్లేస్మెంట్ ఇస్తారా లేదా మీరు అదే అడుగుతున్న అండి
డబ్బులిచ్చేస్ త్త లేదు మాకు మళ్ళీ వస్తువే కావాలి అంటే వస్తువు గూడ ఇస్తా
ఆహా అలా అయితే మంచిగుంటయండి షాప్ ఏదైనా నడుస్తదండ్
అవునండి అసలయితే పోదు కలర్ ఇప్పటి వరకయితే ఏ కస్టమర్ కూడా నాకు రాలేదు ఇట్లా కలర్ పొయిన్ ది అనేటట్టయితే ఏ ఎవరు కూడ రాలేదు ఇప్పటి వరకు, చాలా బాగా నడుస్తున్ తుంది మా షాప్ టూ ఇయర్స్ అవుతుందండి ఇది ఓపెన్ అయి క్లాత్స్ సెంటర్ ఓపెన్ అయి ఎయిట్ ఇయర్స్ అవుతుంది చాలా బాగా నడుస్తుంది మేము చాలా హ్యాపీగా ఉన్నామండి
డైలీ ఎంత అయితదండి కౌంటర్ అందాజా మీది
మాకు ఒక్కొక్కసారి అయితే ట్వంటీ థౌజండ్ డైలీకిి ట్వంటీ థౌజండ్ ఎళ్ళిన రోజులు గూడ ఉన్నయండి
అంటే దేంట్ల అండి ట్వంటీ థౌజండ్
క్లాత్ ఇది మన బట్టల్ షాప్ లో
ఇద్ చాలా తక్కువనే కదాండి మరి అంత పెద్ద షాప్ అంటుళ్ళు మీరు ఆఫర్స్ పెట్టామంటున్నరు డైలీ ట్వంటీ థౌజండ్ కౌంటర్ అంటే చాలా తక్కువ
డైలీ ట్వంటీ థౌజండ్ అంటే మంత్లీ ఎంత అవుతుంది సార్ అంటే గిరాక్ ని బట్టి ఒకస ఒక రోజు గిరాక్స్ ఉంటయి ఒక రోజు ఉండయి గదా అండి
టూ అడ్ సైడ్ చాలా ఉమ్ బ్ మంచిగ నడుస్తదిగా అండి ఎప్పటికి ప్రాఫిట్
త్ డైలీ రావాలని ఏం లేదు గదండి ఒక రోజు ఉంటది ఒక రోజు ఉండది గిరా డైలి ఉండదండి సీజన్ని బట్టి ఉంటది
ఇప్పుడు ఉండాలిగా అండి మరి ఆషాడం సీజన్ మీకు
అవును ఇ ఒక్క రోజు ఉంటే చాలానే ఉంటది ఫిఫ్టీ పోయిన రోజులు గూడ ఉన్నయి
ఆహ ఇప్పుడు మధ్యలో ఫిఫ్టీ పర్సెంట్ ఆప్ పెట్టినప్పుడు ఎంత అయిందండి హయ్యెస్ట్ మీక్
హయ్యెస్ట్ చూడండి మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అన్నప్పుడు లక్ష దాటిందండి
ఆ
ఎందుకంటే ఆఫర్స్ అనంగనే లేడీస్ కి చాలా ఇది ఉంటది ఎక్సైట్మెంట్ పోవాలి తీసుకోవాలి అగడ్ బాగుంటది ఆడవాళ్ళకి అని వాళ్ళక్ చ్చేసి ఒక్కొక్కరు ఆ టెన్ టెన్ అట్లా తీసుకున్నారండి
ఆహా
ఒక్క పర్సనే టెన్ టెన్ బట్టల్ తీసుకున్నారు ఉమ్ అదే ఫిఫ్టీ పర్సెంట్ పెట్టగానే ఉమ్ నేనొక టూ త్రీ డేస్ లోనే చాలా తీసేసానండి
ఆహా పెట్టాలుండే గదండి ఆషాడం మొత్ త్తం ఇప్పుడు ఇప్పుడు మొత్తం నెలయేదాకా పెట్టండి ఆషాడ్ డం సెల్లింగ్ మంచిగుంటదండి పికప్ బట్టి ఉంటది గ్రాక్కి
ఇప్పుడు ఎండలు చాలా దంచి గొడుతున్నాయి కాబట్టి మా గిరాకి టైమింగ్స్ కూడా మ మార్నింగ్ టెన్ నుంచి ఇంకా ట్వెల్వ్ వరకి అస్తుంది గిరాక్ మళ్ళీ ట్వెల్ నుంచి త్రీ వరకు గిరాక్ ఉండడం లేదండి, మళ్ళా త్రీ నుంచి నైట్ లెవెన్ వరకు గిరాక్ ఫుల్ ఉంటది
అవునా అండి
అవునండి ఎండలు ఉన్నయి కదా ఎవర్ ఎళ్లడం లేదు ఎండకి
మంచిదండి మరి మీకు గిరాక్ రావడం మాకేడోచ్చింది మధ్యాహ్నం వరకు ఎండ బాగుండె అండి చాలా ఉడకపోత్ త ఇటు సైడు వర్షాలే లేవండి ఒకా పోయిన వీక్లా అలాగా అప్పుడప్పుడు వచ్చాయి కాని వ వర్షాలు ఇప్పుడైతే వర్షాలె లేవండి చాలా హీట్ ఉంట
చూడరు వర్షం చూడరు ఎగ ఎగరేసుకుంట వస్తున్నారు
ఆహా ఇప్పు ఇప్పుడు మా అబ్బులు వచ్చినాయిండి జర
ఎండలు వర్షాలు ఏం చూస్తలేరండి అచ్చేస్తున్నారు తక్కువ పెడితే
అ హా మళ్ల గలీజ్ అయితా అండి దుకాణం మొత్తం వర్షంల
ఆఫర్స్ అంటే వర్షంల తరుచుకుంటూ వస్తున్నారు ఎండల వస్తున్నారు
అవునండి అవి మొత్తం పచ్చి పచ్చిగా మళ్ళా చప్పులు అవి ఇవి త్తం దుకాణం గలీజ్ అయితదండి ఎందుకు ఇంకా అండి ఏం చేశారండి ఇవాళ భోజనం
ఈ రోజా అండి ఫిష్ ఫ్రై చేసానండి
ఆహ ఫ్రిష్ తెచ్చారండి ఇయాల
అవునండి
తింటారా అండి మీ ఇంట్లో మరి అందరు ఫిష్
అవునండి చాలా ఇష్టమండి మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా అనిపించిందండి ధన్యవాదాలు
మంచిదండి ధన్యవాదములు